ఏం చేస్తనావ్ బొరుగులు తింటున్నావా వావ్ నేనా ఇప్పుడే శనగలు తిని అట పడుక్ మంచినీళ్లు దప్పికవుతున్నాయ్ దాహమ్ దాహమ్ హలో ఆ పాపా
హుమ్ వాటర్ అంటా పాల్లుంట బటిలో ఉన్నాయి అంటన్నా తీసి బటలోనే చూడు నువ్వుల వుంట్లా
బద్దకం చాలా ఎక్కువైపోయిన్ది నాకు ఆ ఏందేంది
తీలకి వేద్దామా
బాగుంటాయ్ కదా బైటయ్ బాగుంటాయి బాగుంటాయి
వాళ్ళు టేస్ట్ లెస్ లే ఊమ్
పోనీ ఉహ్ కాదు మనకి వచ్చిన లేడి పగటిల్ అలిగి పో
నున్ జెప్ అ అ పోలి ఇద్దరు అందర్ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు వదిలేయవ మన టీచింకి
ఆ
వాదోద్దు రెండు రోజుల సంబడం అది ఆఖరికి ఆఖరికి సారోలు కూడా అలిగిపోతుంటే మనం ఏం చేదు అవునేమో ఆయన బతిమలాడుకొని మనం అలిగిపోయినాయన్నీ ఎవర్నె జి ఎ న్నా అ ఇప్పుడు మొత్తానికే మనిషే లేకుండా పోయడు
అవును మే ఆ సారే బెటరు
అందరి మీద గదా ఉన్నప్పుడు వాల్యూ తెలీదు పోయి నాకే తెలిసిందంటే ఇదే గదా
అందరికి అదే బాధ కదా
అందరి బాధ వేరు మన బాధ వేరు మనకి కొంచం బా చెప్తాడు క్లాస్
ఆ
పెయింటింగ్ ఏస్తా అన్నారు మారూంలో వేయలేదు
గోడల్ కి ఎస్తన్నరు
ఫస్ట్ ఔట్ సైడ్ అయిపోతె గదా లోపల ఏసేది పైనే ఏసారు టెరస్ మీద
హ్మ్
ఇంక రూమ్ లో వేయకి దిగ తప్పట్లా అమ్మ హ్మ్
నోట్లో అన్ని ఉంటా ఊ అనక ఇంక ఏమనలా
ఉ ఉ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఉ ఊ ఎ ఏ ఐ ఐ ఒ ఓ ఔ ఆహా క ఖ గ ఘ నా
చిన్నగ చెప్పు టైమ్ అన్న అయిది
హ్మ్ చ చ చ చ చ ఛ చా న్య త థ ద ధ న త థ ద ద్ ధనా ప ఫ బ భ మ యా రా లా వాష్ శ స ఆ హ ళ క్ష ఱ
అయ్ నాకి అ ఆ లోచు ఏం
ఏ బి సి డి అమ్మి ఏ బి సి ఆ ఏఫ్ ఫర్ యాంట్ సి ఫర్ క్యాట్
ఎఫ్ ఫర్ ఫిష్
జి ఫోర్ గోట్
హెచ్ ఫర్ హేన్
ఐఫర్ ఐస్క్రీమ్
జె ఫర్ జోకర్
కే ఫర్ కైట్
కే తర్వాత ఏంటిది ఎ ఫర్ కాదు కాదు లైమ్ వాటర్ ఎఫ్ ఎం ఫర్ ఎన్ ఫర్ ఎన్ ఫర్ నక్షత్ర టి ఏ ఆలోచిస్తున్నా నేను వెన్ నచ్చ ఆ నచ్చ
కోఫ్ ఆ జీరో ప ఓ ఓ ఫ ఉంగరాలు
ఉంగరాలు తీయవచ్చింది అనుకుంటనే
ఓకే ఓకే ఆహా కాదు ఆహా
మూవీ కాదు ఆయింట్మెంట్ ఎ పోఓ తర్వాత ఎంటిది మా్యా పీ పీ ఫర్ పి ఫర్ పల్లీలు పిఫర్
పింక్
పి తరువాత యు
క్యూ ఫరా కోయినా ఆయా మ కోయి
ఆర్ ఫర్
రస్క రస్క రస్క రస్క రస్కు మూవి సాంగ్ ఉంచుడు తలపతి సాంగ్
వినడానికి ఎయిర్ ఫోన్స్ పెట్టుకోగనీ అ ఫె ఉంట స్నేహితుడునా చల్ల ఆరు తర్వాత ఉంటద చింగ్ చాంగ్ ఎస్ తర్వాత టీ మైనస్ టీ తర్వాత టీ అంటే ఏంటి టీ టి ఫర్ టి టి టి యు కదా ఉమ్ యు ఫార్ అంబ్రెల్లా యు ఆర్ మీ ఓహో
వెనలా ఐస్ క్రీమా టెక్సా డబ్ల్య డబ్ల్యూ ఫోరం ఆహా ఆహా ఆహా ఆహా ఆహా వండర్ఫుల్
కదా ఎక్స్ ఫర్ ఎక్స్ ఫర్ ఎక్స్ రే
ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైఫర్
యమునా తటిలో నమ్నయ కై గురి చూసేనుర
ఆ
జిరాఫీ నువ్వే, నువ్వే జిరాఫీ. నీకు ఎతురుంటారు కాబట్టి
ఆ ఓకే ఐ అగ్రీ
ఓ యూ అగ్రి విత్ థాట్ ఆ యో యో అందుకే నో చెప్పింది.
ఏంది అమ్మాయి వెళ్ళిపోతా అంటంది.
ఏందయ్యోనువా యో ఏందయ్యో నువా ఫ్లాష్ మ్యాన్ య్యో ఏన్ంతయ్యో నువ్ బాగా మసాలా దట్టించి చికెన్ గుడ్డి వేసి ఏపి బాగా మసాలా దట్టించి అన్ని వేసి పైకి కిందకి ప్లేట్లు వేసి ఆనియన్స్ అ లేకపోతే మనకు దిగదు అయ్యో ఆనియన్స్ బాగా దట్టిచి స్తే ఫ్లాష్ మన్ ఫ్రైడ్ రైస్
ఫ్లాష్ మన్ ఫ్రైడ్ రైస్ అంతా అది నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావో సరే బ్రో ఈ రోజు సరే కాని ఈ రోజు ఇంటర్వ్యూ అంటా అమ్మాయికి అమ్మాయికి ఇంటర్వ్యూ ఎలా జరిగిందో అడుగు ఒకసారి
నీకు ఇంటర్వ్యూ ఎలా జరిగింది.
ఓకే
ఓకే నాట్ బ్యాడ్ ఆ నట్ బెటరా
ఏ క్వశ్చన్స్ అడిగారంట. ఛార్జ్ పెట్టి ఫోన్ యూస్ చేయకూడదు అని కామెన్ సెన్స్ తెలియదా మీకు కొద్దిగా కామెన్ సెన్స్ ఉందా
హహ
డు యు హావ్ కామన్ సెన్స్.
ఆ చార్జర్ మళ్ళీ బయటికి వస్తుంది. మంచిది. అబ్బ నిజం ఒప్పేసుకున్నారు రా మంచి పిల్లలు.
అందుకే మనకి గాలి రాల కరెంట్ పోయింది. పవర్ పోయింది.
హహ మూడు చైర్లెస్కో
ఏ గార్ల్ ఇస్ కేం కమింగ్ రే
టి టి టీ టి టి టీ టీ టీ టీ
కనాకది కచ్చ
ఎన్నదా అమ్మా నువ్వు ఇంక తెలుగు మాట్లాడమ్మా నువ్వు ముందా ఫస్ట్ అర్జెంట్ గా ఈ లాంగ్వేజ్ మాట్లాడుతున్న అమ్మాయిని డిస్మిస్ చేయండి. ఏంటి ఏంటి
చేస్తా నీ కాల్ పోయిద్ది ఓకేనా
స్తవా ఒక్క రెండు నిమిషాలు ఆగు చేత చేసుకో పో